అ
హలో
ఆ చెప్పు
ఆ చప్పుడు చేయకపోతే ఇనబడుతలేదు కావచ్చు అంటున్న మీ సైడ్ మార్కెట్ ఉంటదా
ఆ ఈ రోజు ఉంటది ఈ రోజు ఉంటది ఈరోజు ఈవినింగ్ ఉంటది మళ్ళీ రేపు ఈవినింగ్ ఉంటది
ఆహా మార్కెట్ ఇక్కడ మార్కెట్ అంటే సాటర్డే సాటర్డే ఉంటది, శనివారం శనివారం ఉంటాది మా విలేజ్ దగ్గర కాదు సిటీలొ
సండే ఏమో మా రూమ్ కి ఫ్రంట్ సైడ్ ఉంటది బ్యాక్ సైడ్ ఏమో మండే ఉంటది
ఆ ఓన్లీ కూరగ కూరగాయాల దొ దయా అన్న
తెమంట వాళ్ళనే పూలు కూరగాయలు ప్రూట్స్ అన్ని గప్పేడతారు
ఉ హ్మ్ అంటే మార్కెట్ అంటే కొంచెం తక్కువ రేటు పిస్తరా
ఆ ఇగా మనం బేర మాడినట్టు
ఆహా ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి అంతే వాళ్ళకి వీక్లీ టూ టైమ్స్ మార్కెట్ ఉంటది
మళ్ ఇక్కడ ప్రతి గల్లీకి ఒక్కొక్క రోజు ఉంటదిరా ఇక్క ఈ రోజు ఇప్పుడు మన ఊరు సైడ్ ఏందంటే సండే వస్తేనే మండే వస్తేనే ఉంటది మళ్ళీ వారం దాకా సంతలు ఉండవు ఇట్లా అటు కాదు ఆ ఇ సేమో వారం వారం ఎన్నో అక్కడ ఉంటనే ఉంటది మార్కెట్
ఆ మా చిన్నప్పుడు అట్లనే ఏమి ఉండయా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కళస సంతవ ఓన్లీ ఆదివారం ఆదివారం కాదు శనివారం శనివారమే ఉండే మళ్ళీ వచ్చే శనివారం దాకా ఉండకపోదు వారానికి ఒక్కటేసారి
దా ఉంటడి ఇ ప్రతి వారం అంటే లైక్ ఇ సోమవారం ఒక వాళ్ళ సైడు సోమవారం మా అటు మా మరిది వాళ్ళ సైడ్ ఉంటుది మళ్ళీ సో ఆది వారా మా సైడు శనివారం ఇటు మాకు సోమవారం కూడా ఉంటది రెండు సార్లు ఉంటది వాళ్ళ కట్ సైడ్ ఒకసారే బుధవారం ఒక్కొకెళ్ళ ఉంటది ఇగా ఉంటేనే ఉంటాయి తిరుగుతా ఉంటే
ఉమ్ హు
ఇప్పుడే స్టార్ట్ అవుతంది ఇగ అన్ని తీసుకపోతారు కూరగాయలు పెడతారు ఇప్పటి నుంచి నైన్ థర్టీ టెన్ దాకా ఉంటాయి
ఆ మీరు పోతారా ఫ్యామిలీ మీ పిల్లలు మీరు అందరుూ పోతారు మార్కెట్ కి ఆహా ఐస్ క్రీమ్స్ టికెట్లు అమ్ముతారా మార్కెట్లో
అన్ని పెడతారు ఇక షాపులు కూడా ఉంటాయి కదా ఎట్లా పానీపూరి అవి ఇవి దానా
ఆ ఎద పిల్లలు తో పాటు పోతే వాళ్ళకు
కొనీమంటారు ఆ బానా కొనీయమంటారు పోతాం అన్నీ తిరుగుతాం
ఈ సమ్మర్ గదా నైట్ టైం అంగడి కూడా బెస్టే మంచిగా
ఇలానే ఉంటది అందరు ఇక బానే వత్తారు జనాలు అందరూ
ఆహా
యితే ఎట్లా ఏం కావదు వెజిటేబుల్స్ తీసుకుంటాం కూరగాలు కొని ఏమన్నా కావాలంటేనే కొంటాం లేకపోతే ఏం కొన ఇగ ఫ్రూట్స్ ఏమన్నా కొనుకొని వస్తాం అంతే ఇగ ఇక మళ్ళీ ఏమన్నా కావాలంటే ఇంట్లో వస్తువులు అంటే క అడగనంలే వేరే షాప్ లో వాలది తీస్
ఊహూ
హలో హలో
ఆ లైన్లనే ఉన్నారా
అవునవును
ఆ వింటాన్న మాక్కూడ ఇక్కడ మార్కెట్ ఉంటుంది కానీ ఇక వుట్టప్పుడు కూడా దొరుకుతనయి అన్నట్టు ఇక మాకు మార్కెట్ స్పెషల్ ఏమి లేదున్నట్టు ఇక
బూరి ల్లా కూడా ఒక్కొక్క రోజు ఆటోలల్లా బండి వేసుకొని వస్తారుగా
ఆ గదే ఆటోలలో వత్తాలు ట్రాలీలలో కూడా వత్తాలు ఇగ
కూరగాయలు ఇట్లా అమ్ముకోడాని ఒక్కడే ఉన్న
ఆ ఇక అందుకని ఇక మనకు ఇక మార్కెట్ అంటే అంత స్పెషల్ అనిపిత్తలేదు ఇగ
ఎట్లాగా వారం వారం చూసుకుంటూనే ఉంటాం రోజూ వస్తూనే ఉం తారు
ఆహా ఇక మేము మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు దొరుకుతాయి కాబట్టి ఇక మేము ప్రత్యేకించి మార్కెట్కి కోసమని ఏం పోం మీకంటే అక్కడ దగ్గర గల్లీ దగ్గర కాబట్టి మీరు పోతారు మరి దూరం వేరే వెహికల్ ఎక్కి సిటీకి పోవాలె హలో
ఉండదా
ఆ ఏంటిరా
ఊరిలో ఉండదా మార్కెట్
ఆహా లేదు మా ఊర్లో లేదు మా ఊరికి దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ అయితే కరీంనగర్ ఈ చ్చిచ్చి సిటీ ఉంటది ఆ సిటీలోనే పెడతారు ఏం ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ ఉన్నోళ్ళు అందరూ అలానే తెచ్చుకుంటారు.
మా సైడ్ ఇక మా సైడ్ ఊర్లో అయితే ఉంటది దగ్గరనే అది కూడా అంతే ఫైవ్ సిక్స్ కిలోమీటర్లే
హ్మ్
సరు
ఇగ ఇప్పుడు మామూలుగా కారప్పొడికి మిరపకాయలు గిట్లా కావాలని అల్ల వెల్లిపాయలు ఉల్లిగడ్డ వాలంటే అంగడి రోజే పోతారు అన్నట్టు ఇగ
అవునవును
పల్లెటూర్లో అంగడంటారు సిటీలో మార్కెట్ అంటారు
మాట్లాడు సంత అంటారు తంతా అంటారు
ఈ డిస్టక్ పేరువెట్ టిల్లు
వ్యాడ వాడక భాష అది
మ్మ్ ఇంకా ఆంధ్ర వాళ్ళది కొంచెం వేరే వస్తుది వాళ్ళకి ఆశ వస్తుంది ఆశ ఆశ
యా సమేరు అక్క
మ్మ్ ఇంకా
కాయ అలవాటు ఉందా నీకు
ఆ వామ్మో చాయ్ లేకుంటే ఉండలేను అంటే అన్నం తినకుండా నేను ఉంటావచ్చు కానీ నువ్ తాగుతావా
మార్నింగ్ ఈవినింగ్ ఉండాలి కంపల్సరీ
నేను కూడా తాగుతా మానింగ్ అని
తాగుతం అందరి వాళ్ళు పడుకొని లేసినంక అందరం ఒక్కసారే తాగు
పిల్లలకి ఎమ్బోత్తావ్ ఛాయ పాల
చాయే పోస్త వాళ్ళు పాలు తాగరు
మా పిల్లలు కూడా కాదే నేను దొంగ దొంగ దావుడైతంది చిన్న పిల్లలకు ఛాయ్ పొయ్యద్దంటే
అంటారులేగానీ ఇక నేను వాళ్ళకి ఏం చేస్తా అంటే వాటర్ ఎక్కువ పోస్తాయిగ నేను ఫస్ట్ పోసుకున్నాక వాళ్ళకి వాటరే ఎక్కువ పోస్తా షుగర్ కూడా తక్కువ అయితుంది వాటర్ వాటర్ అయినా కూడ తాగుతారు ఇగ అట్లనే
ఆ ఇక వాళ్ళు కూడా చాయే కావాలంటారు పిల్లలు
మ్మ్
ఇప్పుడు పాలు చూసిర్రనుకో ఒక టూ టైమ్స్ నేను ఏం చేసినా మా బాబుకు ఊరికే చాయ్ చాయ్ అంటేనని బూస్ట్ హార్లిక్స్ కలిపిన కొ కొంచంచం కాలర్ చాయ్ టైప్ పువర్ణవడుతు తది కదా క్క తాగి ఉమ్మేసి తిండుగా తాగుతలేడు
వాళ్ళకి ఇష్టం ఉండది ఇగ మ అంటే చాయ్ టెస్ట్ వేరుంటది
ఆ మళ్ళీ ఇప్పుడిప్పుడు పాలు తాగుతండు
అయితే ఇస్త అది మన నేను గుడా ఆర్లిక్స్ అప్పుడు స్కూల్కి పోయేటప్పుడు డైలీ పోసేదాన్ని గని ఈ మధ్య తాగట్లేదు వీళ్ళు
ఆహా మీ
ఇగ టిఫిన్ అన్నా అన్నమన్నా
ఆ మీ సెకండ్ పాప ఫీడింగ్ బందైందా
ఇప్పటికి సిక్స్ మంత్స్ అయితంది
ఆహా నేనే అదే ప్లాన్ ఉండాలి మా బాబుకి
మంచి అవుతుంది ఇప్పుడు ఇస్తా అన్నా రాదు అది కాని మంచి కాని వదిలి ఉండదు నన్ను మాత్రం వదిలి మా పెద్ద పాప అయితే ఎవరి దగ్గర అయినా ఉంటది కానీ ఈ ముండలేదు ఏమైన్ నేను ఉండాలి కంపల్సరీ
మా పాప ఇగ పొద్దన్ దాకా ఎక్కెవ అంటే ఆడుకుంటది స్కూల్కి పోయస్తది గని నైట్ అయితే నా దగ్గరనే పడుకుంటది వాళ్ళ డాడి దగ్గర కూడా అస్సలే పోదు. ఇప్పుడు బై మిస్టేక్లా వాళ్ళ డాడీ నైట్ల పోయి ఆమె దగ్గర పండుకున్న కానీ లేసి వచ్చి నా ద గ్గర పండుకుంటది.
మా పెద్ద పాప అట్లేం కాదు వాళ్ళ డాడీయే కావాలి ఆమెకైతే వాళ్ళ డాడి వాళ్ళ నానమ్మ, మా అమ్మ ఎవర్ దగ్గరైనా పడుకుం టది అంటే ఇప్పుడు మా మర్ది వాళ్ళ దగ్గర్కి వెళ్తది అక్కడ కూడా ఉంటది మంచిగానే మత్తోటి కోడల్ విడువడు కుంటది. ఎవర్ దగ్గరైనా పడుకుంటది చికాకు చేయది.
ఆహా నయమే అంటే నేన్ మళ్ళ సెకండ్ టైమ్ కాన్సివ్ అయినప్పుడు ఆ పాప వాళ్ళ దగ్గర అలవాటైంది అట్లా
అంటే ఫస్ట్ పాప కదా నాకు అంతకు ముందు ఇగ మా మర్దికి గ్గిట్ల వీ పెళ్ళిళ్ళు కాలే కాబట్టి ఆమె ఫస్ట్ ఆమె కాబట్టి మా మరిది దగ్గర మా అత్తమ్మ దగ్గర బాగా ఇగ వాళ్ళు అందరు ఎత్తుకుంటారు కదా ఫస్ట్ బేబీని బాగా ఎత్తుకోవడం ము ద్దు చేయడం ము టది కదిగా
ఆ అట్ల ఇగ ఆమె
కు లేదామ నా దగ్గర ఉండేది కాదు ఇగ ఒక పాలు ఒకటి తాగితే ఇగ పోయి వాళ్ళతోటి ఆడుకోవడం తిరగడం తినడం గాని అన్ని ఇగ వాళ్ళతో అలవాటై ఇగ అట్లనే ఉండేది ఇగ
ఆహ ఆహా అట్లని ఆమెకు బాగా అలవాటైంది.
ఇగ మా ఇంటిక్ పోయినా కూడా మా అమ్మ దగ్గర బాగుండేది అట్లనే ఇగ మా అమ్మ కాడ కూడా ఉంటది ఇగ వదిలేస్తే ఇగ ఎప్ ఎవ్వర్కడైనా ఉంటది ఇగ ఇప్పుడు కొంచం ఇంకా కొంచం ఫైవ్ ఇయర్స్ కదా ఇంకా కొంచం పెద్దగైంది ఎవ్వరికడైన ఉంటది ఇగ అట్లా ఈ ఇమ చిన్నమైతే ఇగ మళ్ళీ ఆమెకి వన్ అండ్ ఆఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఈమెగదా ఇగ ఈమని ఎవరెత్తుకున్నామం టే ఆమె చిన్నపిల్ల ఈమె చిన్నపిల్ల గదా కొ ఇగ ఆమెనే బాగా జూస్కునేది అందరిగా అటు తీసుకోడం కొనీయడం తింటది గద ఏదో ఒకటి కొని పిచ్చురు తిరగడం అన్నామ ఇగ ఇమనేమో నేనే ఎత్ ఎక్కువ ఇగ నాకాడే ఉండేది ఈమ కనీ ఇగ ఆ మెవర్కడికి అంత తొందర్గ పోదు ఇగ కొత్తోల్లొస్తే ఏడుస్తది అందుకీమ కొంచెం ఈమా మా కొంచెం దూరం గావలె ఇహ్హే
ఆ మ పాప ఫైవ్ ఇయర్స గని ఇంతవరక్ నేన్ ఆమెన్ వదిలిపెట్టేటూ వోలే
హామ్
ఆహ్మ్ ఇప్పుడిప్పుడు స్కూల్ కు పంపిచ తనందికనే అందుకనే మా బాబుని దూరం దూరం పెట్టాలి ఏదన్నా ఒక వారు చూస్కోవాలనీ అనుకుంటన
మ చిన్నామ గుడ వన్ ఇయర్ దాక అసల్ ఎవ్వర్ కాడ వాళ్ళ డాడి దగ్గరకిగుడ వోలే వన్ ఇయర్ దాక గుడ నాతోటే ఉండేది అలాంటిది ఇప్పుడు స్కూ స్కూల్ కి వాళ్ళ అక్కుంది కదా కొంచెం అలవాటు అయిపోయింది లేకపోతే నాకు మళ్ళీ మన ఒక్కదాన్ని గల అంట మస్తు ఇబ్బంది అవుతది కదా ఏడుస్తది ఎవరు తెలవదు కదా వాళ్ళు అందరు కొత్త కొత్తగా ఉండే అదే వాళ్ళ అక్కతో వెళ్ళితే మంచిగా అలవాటు అవుతది అని వాళ్ళు అక్కతోటే వెళ్తున్నా
ఆ మంచి పని చేస్తా నువ్వు పంపించాలి అక్కతోటి
వద్దన్నా కూడా వీళ్ళు ఆ గారు తెలుసా వద్దన్నా కూడా మేము వెళ్తాం మేము వెళ్తాం అంటారు
ఉహుమ్ సారే రాను కాల్ చేయు మరి
ఆ సరే మరి